హలో ఆ చెప్పండి రా హలో హలో మంచిగా వినిపిస్తుందా హ్మ్ హాయ్ండి బాగున్నారా
బాగున్నాను మీరు బాగున్నారా
బాగున్నామండి. ఎం చేస్తున్నారు చెస్తూన్నారు.
ఏం లేదండి. తిందామని ప్రిపేర్ అయ్ ఆ తినాలలే దిన ప్రిపేర్ అయితున్నా ఇప్పుడే
ఆహా తినడానికి కూడా ప్రిపేర్గా కావాల్నా ఎందులో రాసుకున్నారని నోట్ లో రాసుకుంటున్నారా
అవునను ఏమేం వేసుకోవాలా ఏం వేసుకోవద్దని
ఆహా అంటే అన్నం వేసుకోవాల
ఇప్పుడే బ్రష్ చేసుకున్నా
ఆహా ఇంత లేటా
నైట్ షిఫ్ట్
హు హ్మ్
ఇప్పుడే షాప్కి వెళ్ళి పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్న అది నాకేనే ఉన్నది చూస్త్ తినేది ఉంది.
ఓ
ఆ అవునండి. ఎమ్ కర్రీ అండి మమ్మి ఎమ్ వండిందండి.
ఆహా
మ్ మీరు తిన్నారా అండి.
ఆ తిన్నాం తిన్నాం.
హ్మ్ సినిమా వత్తండి. చూడకపోయిల్లు సినిమా మంచి సినిమా
ఏ మూవీ వస్తుంది.
శంబలా
శంభాలా ఆ
జీ తెలుగులో అండి చూడండి.
అవునా
జీ సినిమాలు సారీ
వస్తుందా
హు ఇప్పుడే వచ్చిన అండీ ఒక కిరాయి కిరాయి పోయి వచ్చిన
హు ఎంత ఎంత డ్డ్రైవింగ్ చేసాండి ఇవాళ
ఇవాలా మూడు మూడు పికప్లు చేసి వచ్చిన
ఉహుమ్మ్ నీ నీకంట అత్త ఫోన్ చేస్తందంట
మ్
హు నువ్వంటే మాట్లాడతావా
ఎవరండి
ఆ అత్తా హు అహా మాట్లాడవా
హలో హలో హలో హలో హలో హలో
హలో లో హలో హలో హలో
హలో హలో
ఏమైందండి కట్
ఆ నేను అండర్ గ్రౌండ్ రూమ్ లోకి కెళ్ళినా సిగ్నల్ ఉండదు ఇక్కడ అని.
ఉహు రూమ్ లోకి కెళ్ళారా అవ్
ఆ
ఆహా మీరు బర్రెల్ని కుక్కల్ని పెంచుతారా అండి.
లేదండి మాకు కోళ్లున్నాయి నల్ల కోళ్ళు. అదున్ను తాబేలు తెలుసా అండి టోట ఇస్
ఆ టోట ఇస్
ఆ అది ఉన్నదండి ఇయలా కొయాలి అది.
చి అవి అయి కూడా తింటారా
ఏమోనండి హెల్త్ కు మంచిదంట అది
ఉహు అవునా
పక్కన ఎవరో చిన్న బాబు సౌండ్ వాతనై ఎవరండీ
మా బాబేనండి ఆడుకుంటాండు
చిన్న